హలో
హలో!
హలో చెప్పు రా హు హలో
హలో
హలో
హలో
వినిపిస్తాలేదు రా ఆ హాయ్ ఆహ హలో హలో వినిపిస్తుందిరా,
ఇప్పుడు మనం పండుగల గురించి మాట్లాడుకుందాం అక్క నీకు ఏ పండగంటే ఇష్టం,
నాకు ఇష్టమైందంటే సంక్రాంతి అయితేనే ఇష్టం నాకు దాని తర్వాత బతుకమ్మ పండుగ అం అంటే మనకు తెలు సంక్రారాంతిన
ఆహ్ సంక్రాంత్
సంక్రాంతి పండుగన అయితే మాత్రం మనం ఇక త్రీ డేస్ చేసుకుంటారు మా దగ్గరనయితే ఫస్ట్ రోజు భోగి అని తర్వాత సంక్రాంతి అని మళ్ళీ మూడవ రోజు కనుమ అని అట్లా చేసుకుంటారు ఇక ఆ రోజు అయితే అే ఇక ఫస్ట్ రోజు భోగి రోజ అంటే మనం స్వీట్ అన్నం ఇట్లా బెల్లం వేసి అట్లా వేస్తాం కదా అట్లా స్వీట్ అన్నం అట్లా వేసుకుంటాం ఇక సంక్రాంతి రోజు అని అంటే ఇక మనం నాన్ వెజ్ అని అదని ఇదని అట్లా కొంచెం బాగా ఆర్బాటంతోని అట్లా రంగురంగుల అంటే మొత్తం ఇగ మనం ఇంటి ముందు వేసే ముగ్గులైనా మనం ఉండే విధానమైన ఇగ చాలా బాగుం
అప్పుడు ఎస్ మీరేస్తారా
ఆహ్ నేనే వేస్తా ఇంటి ముందు
అమ్ డిజైన్ చేస్తావా ముగ్గులు ఏస్తారా
చిక్కల ముగ్గులు ఏం కోల్ రావు నాకు డిజైన్స్ వేస్త వస్తారా మీర ఎట్లా వస్తారు
మేము కూడా డిజైన్స్ వేస్తాం గద అమ్
అంటే మీ దగ్గర త్రీ డేస్ అట్లా చేస్తారా లేదంటే అట్లేం లేదా
త్రీ డేస్ మే పిండి వంటారుదియరా
పిండి వంటలు కూడా చేస్తాం ఇ అంటే సకినాలు మన సంక్రాంతి స్పెషల్ అంటే సకి కినాలు అరిళలని అట్లా అమ్ ఇగ అట్లా మామూలుగా అందర్ ఇగ మామూలుగా సంక్రాంతి స్పెషల్ అంటే సకినాలు ఇగంతే అరిశలు ఇగ మనం అవి ఎక్కువ ఇవి మిగితాయి అంటే మనం మామూలుగా చేసుకుంటాం కాబట్టి ఏ పడుగలకైనా ఇవైతే కొంచం స్పెషల్ అనమాట
లడ్డూలు చేస్తారా బోంది లడ్డూ
అమ్ చేస్తాం అవి కూడా
మీరేస్ సర
ఇగ నేనంటే నాకు లడ్డూలు అలాంటివి నాకు ఎక్కువ ఏయ్ రావులే గాని అరిశలైనా సకినాలైనా ప్రతి పిండి వంటలు మాత్రం బానే జేస్ వస్త ని లడ్డూల విషయంలో మాత్రం నాకు ఇ చేయడానికి రాదు ఇగా
ఆ
మీరేం చేస్తారా మరి
మేము సాకినాలు ఇక అరిసలు లడ్డూలు చేస్తాం అ
ఆహా! ఇక మామూలుగా గొబ్బెమలాని అవ్ అవని ఇవని యుగం ఇంటి ముందు గొబ్బెమ్మలవి ఇవి పెడతానే ఉరు ఉంటాది కదా
ఆ ఇప్పుడు మంచిగా పొద్దున్న నాలుగ ఐదు గంటలుక్కడ వేసి సలి ముగ్గేస్కోని డిజైన్ వేసి ఉగ కలర్లు ఇగ ఇద్దరం ముగ్గురం కూర్చోని కలర్లు ఏసి
ఆహ్
ఇగ ఆవు పెండతోటి బొబ్బెమ్మలు చేసి అది పసుపు కుంకుం పెట్టి పిండి, పూలు, చిక్కుడుకాయలు, టమాట ట్టాలు నవధాన్యాలు
ఆహ్ అవునవును ఉమ్ అంతే మా దగ్గర కూడా అంత్ అతే ఇగ ఇట్లనే పెడతారు కొంతమంది సంక్రాంతి రోజు పిల్లలకి భోగి పనులని కూడా పోస్తారు పిల్లలకి అవి తెలుసారా నీకు
ఆ మాదగ్ ద్దరు కూడా పోస్తారు అక్క భోగి పనుడ్లు పోస్తారు చిన్న పిల్లలు ఇచ్చి అందులో చిల్లర డబ్బులు
ఆ అదే ఆ రేగు పనులని ఉమ్
అదే ఇగు పండ్లు అన్ని. పిల్లల్ని కూర్చోబెట్టి పెద్దలు మూతైదులు పోస్తారు. ఇగ ముగ్గురు నాలుగు ముగురు ఐదుగురు ముగ్గురు ఐదుగురు తొమ్మిది మంది పోస్తారు
అవును మా దగ్గర కూడా అంతే ఇగ. అంటే కొంతమందికి ఆ ఉమ్మ్
దేలు ఉ
అవునవును కొంతమందికి ఆచారం లే క్క అట్లా పోస్తారు ప్రతి ఒక్కళ్రుు ఏం పోయరులే ని ఇక కాకుంటే మన సైడ్ అట్లానే అట్లా వేస్తారు ఇక
ఆ అవున అక్క చేస్తారు కొంతమంది సెంటిమెంట్స్ మళ్ళా ఇది చేస్తే ఏవన్నా అయితాద చెస్. ఏమన్నా అయితుదా అన్నా
ఓ... ఉమ్...
మీ దాగ్. దగ్గర ఆరిదాసులు అవి వాళ్ళు వస్తారా.
ఇట్లా గంగిడ్లు అనని. హరిదాసు వాళ్ళంటే ఆక్షయపా అవి ఇవి తీసుకొని వస్తారు కదా ఇక అట్లా వస్తరు గంగెడ్లళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఆమ్.. అంటే ఇట్లా కొన్ని డబ్బులని అడుగుతారు వాళ్ళు ఇ అలా ఇల్లు ఇల్ తిరుగుతనే ఉంటారు కదా అట్లా
ఆ అవును ఇల్లు ఇల్లు తిరిగ్. ఆడుకుంటారు ఇక వాళ్ళు వాళ్ళు వచ్చేదె సంక్రాంతి కనిపిస్తారు వాళ్ళు ఇక
అత్త టైంలో ఎప్పుడు రారు లె గానీ ఆ టైంలోనైతే
మీరుభొగి మంటలు వేసుకుంటారా.
ఆ వేస్తాను రా భోగి మంటలు కూడా వేస్తాం ఆ వేసుకుంటాం ఆ వేసుకుంటాం రా.
పొద్దున్నేలెస్ పొద్దున్నే లేసి ఇక అన్ని పాత వస్తువులు ఉన్నాయన్నీ ఏసి చెఎమ్ కట్టెలు పెట్టి మంట పెట్టి. ఇంక దాని ముందట డ్యాన్సులు అవివి వేసుకుంటారు కదా
ఇప్పుడు మా ఇంట్లో ఫస్ట్ మా పిల్లలే ఎక్కువ అలాంటివి చేసేటిది
అమ్
మ్.
ఇ టెంపుల్స్ కి ఏమన్నా అటు వెళ్తారా.
ఇక టెంపుల్స్ అంటే ఎక్కువ మన ఇంటికే ఇ చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఇ ఇంట్లో మొత్తం సందడి సందడి ఉంటా ఉంటది కానీ టెంపుల్స్ అంటే ఇక టెంపుల్స్ క మేము వెళ్ళాం ఇగ పండుగ రోజు ఇగ నార్మల్గా ఉన్నప్పుడుయితే వెళ్తాం.
మేమెల్తం టూర్స్ కెళ్తాం మేము అందరం కలిసి తాం కదా మా ఆడపడుచు వాళ్ళందరం కలిసి. ఇస్తాం కాబట్టి మేము ఏదైనా ఆటయాలి ఎట్లా టూర్స్ కి ఎల్తం.
అ ఇంకా బతుకమ్మ పండుగన్నా కొంచెం ఇంటి ఇట్రస్ట్ బానే ఉంటది ఎందుకంటే బ బతుకమ్మలు పెర్చేది ఇట్లా మామలుగా పువ్వులు గినకా తీసుకొచ్చి. ఇగ అంతా అది కూడా చాలా బాగుంటది కదా.
ఆ బాగుంటది బతుకమ్మ అంటే ఆడపిల్లలకి సంబరం
అవును. హుం లంగ ఓణిలని పట్టు చీరలనీ అవంతా ఇగ మొత్త.
ఇ షాపింగ్లు చేయాలి పండగ వచ్చిందంటే షాపింగ్ వెళ్ళాలి ఇవన్నీ చేయాలి ఇయర్ రింగ్స్ షాపింగ్ అంతా చేసే దిఎం మో ఫస్ట్ రోజు నుండి ఇగ లాస్ట్. రోజు మూ నాలు రోజుల ముందు ఉన్నప్పుడే కొను
ఇగ మా దగ్గర ఇగ స్టార్టింగ్. నుంచిల్లి ఫస్ట్ రోజు బొడ్డమ్మ వేసిన దగ్గర నుంచి ఇక తొమ్మిది రోజుల వరకు ఇక మన మొత్తం ఇట్లానే ఇక బతుకమ్మలు పేరవడం అ చేయడం ఇ చేయడం తొమ్మిది రోజుల వరకి ఇ అంతే ఉంటాయి పంగ తర్వాతకి లాస్ట్ ఇగ ఆహ్ బాత్. బతుకమ్మ తర్వాతి దసరా అని ఇగ ఆ రోజుయితే అయితే ఇక మామూలుగా జమ్మి చెట్టు దగ్గరికి వె వెళ్తాం మేము పాలపి ట్టని అట్లా చూసి జమ్మా కు తీసుకొని వచ్చి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్ ఆశీర్వాదాలు తీసుకుంటాం అట్లా.
ఆ
హ్మ్ మీకు తెలుస అట్లాంటివి.
ఆ తెలుస అక్క మ వెళ్తాం అక్క నావా నాసున్ గాల్ చెద. జరా
ఆ
ఉం
ఊ ఊ.
అవున అసలు వాడని.
అవునవును కనిపిస్తుంది నార్మల్ కూడా కనిపిస్తుంది నా సైడ్ చూస్తూనే ఉంటాం మేము
ఆను ఎయావి అ జామా చెట్టు ఇటు చూసి ఇట్ట పాలపిట్టని చూసి. జామ చెట్టు ఆకు తేపుకొని వచ్చి దేవుడి దెగ్గ దగ్గర పెట్టుకుంటారు కదా.
దేవుడి దగ్గర పెడతాం పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం చిన్న పిల్లలయితే ఇట్లా మనం చదివే బుక్ ఇట్లా బుక్స్ ఉంటాయి కదా అందులో పెట్టుకుంటారు వాళ్ళకి మంచిదది అవి అంటే వెనుకటి నుంచిలు వచ్చే ఆచారం ఇక పై మాన్. మా నానమ్మ మా తాతయ్య వాళ్ళు అట్లాంటి అవన్నీ చెప్తా ఉంటారు కాబట్టి మా. కూడా తెలుసు అట్లా హ్మ్.
ఆహ.
ఏం చేస్తున్నారు తిన్నారా.
లేదక్క తినలే తినాలి
ఏం చేసినావు వంట ఈ రోజు
ఆ పాలకూర.
అవునా
మీరు
మాది ఈరోోజు నాన్ వెజ్ మటన్ మాది
అవున. అయితే పండా పాప ఆడుకుంటూ. బబా
ఆ బాబు నా.
పంండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా మీరు
ఇష్టం పండుగకి వెళ్తూనే ఉంటాం. సంక్రాంతి అయినా దసరా అయినా మొత్తం అక్కనే ఇగ. ఎందుకంటే పిల్లలకి కూడా హాలీడేస్ ఉంటాయి కాబట్టి. ఇంటికి ఇలాంటి పండుగలలోనే వెళ్తాం ఈగ.
మ్మ్ ఆవు అవును. మీకా అక్కడనే ఎంజాయ్ చే సర్ సొందర్ అమ్మమ్మాలంటి కడ అంట ఈఖ పండగ వచ్చిందంటే అమ్మమ్మ ఇంటికి పోవాల్సిందే.
ముందు రోజు నింషెలా ఈగ వీళ్ళు అడుగుతనే ఉంటరు ఇగ మేమ్ వెళ్తనే ఉంటం ఇగా. కానే టెన్ డేస్ అట్లుంటనే ఉంటం ఇగా వస్తం.
ఆ ఉగాది ఎలా జరుపుకుంటారు ఇపుడు.
ఉగాది గూడా చాలా బాగుంటది. ఎందుకంటే దాంట్లో మొత్తం, మనం ఉగాది పచ్చడా అనని.
ఉగాది పచ్చడ్ల ఏమేమి ఏస్తరు.
ఉగాది పచ్చడ్ల మామూలుగా ఇట్లా వేప పువ్వు, మామిడికాయ, చింతపండు రసం, బెల్లం. ఇంగట్ ఇట్లంటే షడ్ రుచులు అని.
హ్మ్ ఇప్పుడు మీర్ బక్ క్షల్ చే
ఆ బక్షాల్ చేస్తాం భక్షాలు పూర్ నాలు చేస్తామేమ్